ఆ నమస్కారం అండి ఎలా ఉన్నారండి
మంచిగా ఉన్నాం మీర ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నండి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాము ఏమేమి పంటలు ఆ రైతులు ఎలా పండిస్తారో ఆలోచిస్తున్నా అండి కొంచెం చెప్తారా రైతులు ఎలా పంటలు పండిస్తారు
రైతు దేశానికి వెన్నుముక అండి మీకు తెలిసిందే కదా రైతులైందే ప్రజ ఆ ప్రజలు అన్నం తినలేరు ఈ కాలంలో రైతులు ఎక్కువగా లేరండి అందరూ రైతు ఫీల్డ్ నుంచి వచ్చేస్తున్నారు
అవునండి
ఆ ఇం కా ఆ రైతులే లేకపోతే మనకి తినడానికి ఆ అన్ని ఎలా వస్తాయండి?
అవున అవునులేనండి
ఆ ఇంకా మీకు పంటల గురించి ఏమనా తెలుసా అండి?
తెలుసా అండి ఆ బేసిక్గా ఇప్పుడు చూడండి అండి ఆ ఇప్పుడు చినీ పంట తీసుకొని దాని గురించి మీకు అది ఎలా పండిస్తారో చెప్పనా అండి నేను?
ఆ చెప్పండి
ఆ ఫస్ట్ చిని పంటలు అనేది ఒక ఒక రైతు ఉంటారు కదండండి ఆ రైతులు ఒక చిన్న మొక్క పెడతారండి ఒక చిన్న విత్తనం వేస్తారు. ఆ విత్తనం ద్వారా ఒక చెట్టు మలుస్తుందండి.
ఓకే
టు కొంచెం ఒక వన్ టు టూ ఇయర్స్ కి గ్రోత్ కొంచెం వస్తు తదండి బాగా పెరిగిన తర్వాత అది ఒక న నర్సరీలు అంటారు చూడండిండి
ఆ ఆ
అట్లాంటి చోట పండిస్తారండి అది ఆ ఆ గ్రోత్ రావడానికి ఆ ఆ ము మక్కలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆ పెద్ద పెద్ద రైతులు ఉంటారు చూడండిండి వాళ్ళు తీసుకొచ్చేసి తోటలల్లో వేస్తారనమాట అ ఆ మొక్కల్ని వాళ్ళు పెంచిన ముక్కల్ని వీలేస్తారు.
ఆ
వీళ్ళు వేసిన తర్వాత వీళ్ళు కనీసం వాటికి ఏమేం ప్రొవైడ్ చేయాలంటే అండి ఆ ఎరువు తెలుసా అండి. ఎరువులు అంటారు మీకి?
ఆ ఆ తెలుసండి
కావ్డాన్
అ ఆ
అ ఆ అది వేయడం వల్ల అది చాలా ఫాస్ట్గా పెరగడం జరుగుతుందండి.
ఓకే
కౌడంగు ఇం కా ఆ మందులు అంటారు చూడండి ఫస్టి అ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్
ఆ ఆ పంటలకి ఏమైనా వస్తే అవన్నీ వాడతారండి.
ఆ అవునండి అవునవును అవన్నీ వేస్తారండి కనీసం ఒక సంవత్సరం నుంచి రెండు వన్ రెండు రెండు ఏళ వాళ్ళ పండిస్తే రైతులు అవి కొంచెం పెద్దగా అయ్యి వాటికి ఆ కొంచం పూ తలు వచ్చి కాయలు కాసే అంత వరకు వీళ్ళు ఐదేళ్లు ప్రాసెస్ ని ఫాలో అయ్యి వెయిట్ చేస్తారండి ఆ పంట వాళ్ళు తినడానికి
ఓకే
ఆ అ అవి ఎలా వస్తుందంటే ఫస్ట్ ఇప్పుడు దానికి రెండు రెండు పంటలు ఉంటాయండి ఒకటోచ్చేసి ఆ వేసవి వే చవిలో ఉంటుంది ఒకటిచ్చేసి ఆ చలికాలంలో ఉంటుందండి.
ఆ
ఆ చలికాలంలో వచ్చేటివి దానిలని ఏమంటారంటే? ఆ అవి అంత రుచిగా ఉండవండి. అవి జ్యూస్ కి వాడతారు. నార్మల్గా వేసవిలో ఉండేటివి కూడా జ్యూస్కే మ వాడతారు. క ఆప్ మధురంగా ఉంటాయండి తినడానికి
ఆ ఆ చినీకాయలు అవునండి నేను కూడా తిన్నాను బాగా ఉంటాయండి.
అవునండి
ఆ
అట్లా మా సైడ్ మేము అట్లా పం పండిస్తామండి బేసిక్ గా రైతులందరూ చీనీ పంటలు చాలా ప్రాఫిట్స్ వస్తాయండి
ఆ అవునండి
మీరేం పంటలు వేస్తారండి మీ సైడు
ఆ మేమా చాలానే వేస్తామండి ఇది తెలుసా అండి బియ్యము బివిటి బియ్యం పం పండిస్తామండి టమోటాలు ఏస్తాము మునగ ఏస్తాము చనగక్కయ ఏస్తాము చాలా ఎస్తామండి
కొంచెం చెప్తారా అండి మీ రు ఎలా పండిస్తారో పంటలు అనేవి బియ్యం అనేది లేదండి
ఫస్ట్ వచ్చేసి ఆ గోధముల్ని తీసుకురావాలండి ఒక ఇప్పుడు మనం మూడు నాలుగే ఎకరాలు వేయాలంటే ఒక హాఫ్ ఎకరానికి కొంచెం దున్నాలండి ఇది తెలుసా ట్రాక్టర్లు అవి మిషన్లన్నీ ఆ దాంతో ఒక అర్ధ ఎకరాని దున్నారండి ఫస్ట్ దున్ని నీళ్ళు పెట్టాలండి దానికి నిండా ఆ నీళ్లు పెట్టి అందులోకి ఈ మనం తెచ్చిన గోధుమలన్నీ వె ఇస్ చల్లాలండి
అవునాండి
చల్లిన తర్వాత ఒక వారానికి ములకలు వస్తాయండి
అవునవునులే
చ ములకలు వచ్చిన తర్వాత ఒక రెండు రెండు నెలలు అట్లా పెట్టాలండి ముల్ సల్ పెద్దగా అయిన తర్వాత వాటిని కట్టలు కట్టలు కడతారండి
అవునవును లేంటండి
కట్ట కట్టి మనం ఇప్ ఇప్పుడు మామూలుగా పంట పెట్టాలనుకున్న మూడు చోట్ల ఫస్టే మనం సేద్యం చేసిండాలండి అ అంత నీట్ గా దున్నాలి నీళ్ళు పెట్టి దున్నిండాలండి బాగా
పోనా అండి
ఆ మళ్ళీ మనం కొల్లోళ్ళను పిలిచి ఒక పది ఇరవై మందిని దాండ్లని నాటి పియాలన్
అది ట్రాక్టర్ తో చేయలేమా అండి ఇట్లా ప నాటులు
ఆ పాతకాలంలో అవన్నీ లేవండి ఇప్పుడుకి అవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు చానా డెవలప్ అయిపోయింది కదండి టెక్నాలజీ ఆ కానీ మనం మనిషి చే చేసినంత అది చేయదండి ఆ మనుషులు బాగా చేస్
ఉంటుందా అండి అది దిగుబడి బాగుంటుందా అండి
ఆ బాగుంటాదండి రేట్లు ఉంటాయి కదండి భీములు బీవిటీలు
అవునండి అవునవును వాటిలో కూడా చాలా రకాలు ఉంటా ఎం వాటిలో కూడా చాలా ర
ఆ చాలా రకాలు ఉంటాయండి అంటే కానీ తినేది బిబిటి బియ్యమే కదండి
అవునా అండి ఓకే ఓకే
మా మళ్ళీ అవి నాటిన తర్వాత చాలా ఒక టూ త్రీ మంత్స్ అలానే పెట్టాలండి వాటర్న్ దాని కి రోజు తీసి వదిలి అట్లా చేయాలండి పొద్దునే పెట్టాలి నైట్ తీయాలి అట్లా
ఓ అలాన్
ఆ కొన్ని రోజుల తర్వాత దాంట్లో కలుపు తీయాలండి.
ఆ
ఆ మళ్ళీ ఏమైన్నా దానికి పురుగులు అవన్నీ ఉంటే వ ఉన్ వచ్చే అంటే దానికి అటాక్ అయి టే మనం చెక్ చేసి దాన్ని అవన్నీ చేయాలండి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవన్నీ
ఆ
ఆ దానికి తగ్గట్టు మందులు తీసుకొని వచ్చి అవన్నీ కొట్టాలండి. అప్పుడు పురుగు అనేది వెలు పోతుంది అప్పుడు మనకి దిగుబాటు బాగా వస్తుందండి.
అవున అవునులేనండి.
అంత దిగుబాటు వస్తుంది కదా
అవునండి
ఆ ఆ అప్పుడు కలుపు తీస్తారండి. కలుపు తీసిన తర్వాత కలుపు తీసిన ఒక రెండు రెండు మూడు నెలకి కోస్తారండి అవి గోదమ్ కొ స్తారండి ఆ గోదాములని ఫస్ట్ ఆరబెట్టి ఒక టూ త్రీ డేస్ మళ్ళీ దానికి అవన్నీ బియ్యం ఫ్యాక్టరీకి ఎత్తకుపోయి అవన్నీ ఆడియాలండి. అప్పుడుకి బియ్యం తయారయినట్టు
ఆహో అలానా అండి
బియ్యం అంటే ద ఆ బియ్యంని పాలిష్ చేస్తారా అండి.
అవునండి అందుకే అనేది రైతు దేశానికి వెన్నముక అని
ఆ ఆ అవునండి అన్ని ఇన్ని పనులు చేస్తారండి చనా శ్రమ అయినా కూడా
అవునా అండి
ఉమ్ జీవనాధారం కావాలి కదండి
అవునండి ఖచ్చితంగా రైతు లేకపోతే ఇంకెవరండి.
ఆ ఆ అవునండి ఇంకా మీరు ఏమి పంటలు పెడతారండి?
మేము ఇంకా దానిమ్మ తెలుసా అండి మీకి?
ఆ తెలుసండి
ఆ అది అది కూడా వేస్తామండి అది ఎలా వేస్తామంటే ఆ సేమ్ అండి చిన్న ప అంతలాగే వాడతామండి
ఓకే
బియ్యం మంటే సంవత్సరానికి ఒకసారి వస్తదండి పంట.
ఓకే
అది ఇప్పుడు ఆ మొక్క నాటిన తర్వాత సంవత్సరానికి వాటికి కాయలు కాస్తాయండి పూతలు వచ్చి కాయిలు కస్తాయనమా
ఆ ఆ
కి మందులు చాలా వాడాలండి.
అవునండి
అవును అసలు ఈవినింగ్ ఆ అ అప్పుడు ఏమి ఎండ గా సూర్యుడు ఉదయించకనే మందు కొట్టేయాలండి వాటి
ఆ ఆ మళ్ళీ సూది ఆ మంది అనేది ఆరిపోతుంది కదండి అందుకే
ఆసు ఆ తర్వాత దానికి ఇప్పుడు ఆ దానిమ్మ పళ్లు అనేవి చాలా మంచిదిగాదండి ఆరోగ్యానికి మన బాడీకి రక్తం ని ఇస్తుందండి. అవునండి ఇంకా దాని కి ఏమేం మందులు వాడతామంటే ఇప్పుడు మీకు తెలుసా అండి యూరియా
ఆ తెలుసండి
ఆ యూరియా వాడతామండి కౌడంగ్ వాడతామండి అదే ఎరువులు అంటారు చూడు
ఓకే ఓకే
ఎరువులు డిఏపి యూరియా అట్లాంటి టైప్ ఆఫ్ మందులన్నీ వాడతామండి అవి పండించడాని
ఆ ఆ
అలా అంతా వేస్తామండి పంటలు ఇంకా మీరు ఇవి ఇవేస్ స్తారా అండి టమోటా పంట
ఆ వేస్తామది
ఆ మేము కూడా వేస్తామండి అదొ ఒకసారి చెప్పన మీరు ఎలా వేస్తారు నేను చెప్తా తర్వాత మీరు ఒకసారి చెప్తార నాకు మీ సైడ్ ఎలా పండిస్తారో టమోటో పంట ఆ మేమైతే ఫస్ట్ వాటికి ఇత్తనాలు పెడతామండి న మేమే తయారు చేసుకుంటామండి ముక్కని నర్సరీకి ఎల్ల పని లేదు
ఓకే
ఫస్ట్ మేమైతే ఈ విత్తనాలు వేస్తామండి విత్తనాలు వేస్ విత్తనాలు వేస్తే అది చెట్టు వస్తాదండి
ఆ
ఆ మొలక అనేది మళ్ళీ తీసుకొచ్చి ఆ తోటలో వేసుకుంటామండి స ఒక్క అంటే ఇప్పుడు చూడండి ఒక ఒక మొక్కకి ఇంకొక మొక్కకి కనీసం మూడు మీటర్లు దూరం పెడతామండి ఎందుకంటే అది పెద్దయ్యే కొద్ ద్ధి కొంచెం కొంచెం పెద్ద పెద్దగా వస్తారు కదండి బాగా చెట్టు అనేది విశ ఆ ఏమంటారు విశ విశ్రపిచ్చుకుంటుంది కదండండి అంటే పెద్దగావుతాయండి ఆ అదే అదే బాగా పగులుతాదండి సో అట్లా ప పగులుతుంది కాబట్ కవర్ అయిపోతుంది అందుకే పెట్టుకునేటప్పుడే మొక్క మూడు కి మూడు మీటర్లు నుంచి నాలుగు మీటర్లు ప్లేస్ వదిలేసి పెట్టుకుంటామండి మేము తర్వాత దానికి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం అనుకోండండి అది గ్రోత్ కావాలంటే మనము ఇ వేసుకుంటామండి ఎరువులు వేస్తాము తర్వ యూరియా డిఏపి కొన్ని డ్రిప్పు డ్రిప్పు ల ద్వారా కూడా మన్ వదులుతామండి
ఆ
డ్రిప్పుల్ ద్వారా మందొదులుతాము అప్పుడు ఆ చెట్టు అనేది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయితుందండి తర్వాత తర్వాత తనికి ఏమన్నా ఇట్లా ఏమన్నా డిసీజ్లు వస్తాయి కదండి రోగాలు అప్పుడు రైతు అనేవాడు అంత చె చేసి దానికి కావల్సిన టైమ్ లో వాటర్ సప్లై చేసి వాటర్ ఇచ్చేసి దానికి తర్వాత దానికి కావాల్సిన టైమ్ లో మందులన్నీ కొ తరండి ఆ మందులు అన్ని కోడ్త కొట్టిన తర్వా అప్పుడు కరెక్ట్ టైంకి ఆ సీజన్ కి మనకి టమోటాలు వస్తాయండి అప్పుడు అవన్నీ మార్కెట్ కి సప్లై చేస్తామండి మేము మీరేలా చేస్తారండి సేమ్ ప్రాసెసా అండి మీరు కూడా
మేమోచ్చేసి మొక్కల్ని మేము తెచ్చుకుంటామండి నర్సరీకెళ్ళి తెచ్చుకొని అవి దాన్ అన్ని నాటేస్తామండి దాన్ని నాటి కులోళ్లతో నాటిపిచ్చి దాండ్లకు మందులు ఆ మే మీరు చెప్పినట్టే కొంచెం గ్యాప్ వదిలి పెడత్ తమండి హాయ్ అవన్నీ పెట్టిన తర్వాత ఒక ఫో త్రీ ఫోర్ మంత్స్ వస్తాదండి పంట
ఆ అవును అంతేలేనండి
ఆ పంట వస్తది అవన్నీ టమోటాలు పీకి అవి పంపి ఇస్తామండి మార్కెట్కి
ఆ అంతే అండి మేము కూడా అదే చేస్తాము సరే అంన్ డి ధన్యవాదములు ఉంట